ఆ బాగున్నా మీరు బాగున్నారా
బాగున్నాను ఏం చేస్తున్నారు
ఏం లేదు నిద్దర వస్తుంది పడుపోవాల
అవునా
ఉ
తిన్న తిన్నావా రా
ఆ తిన్నామండి ఏం చేద్దాం మీరు తిన్నారా
ఆ తిన్నా
ఏం లేదు ఉన్నాం ఊర్కే ఫోన్ చూసుకున్
ఆ తిన్నారు
నేనా
అ
దాల్ రైస్
దాల్ రైసా
మీరు
నేను అన్నం పప్పు తిన్నా నేను కూడా సేమ్
మీరు
అదే ఆ సేమ్ నువ్వు లైబ్రరీకి ఎందుకు వచ్చావు ఈ రోజు కనపడ్నావు ఈ రోజు చూసా నేను కాలేజ్ లో లైబ్రరీలో
నేనా
ఆ చూసాను నేను మిమ్మల్ని చూసాను ఎందుకు వచ్చారా అనేసి
అంటే ఒక బుక్ తీసుకుందామని వచ్చిన ఒక సబ్జెక్ట్ ఏ ఏఐ సబ్జెక్ట్ కి రిలేటెడ్ బు కు కావాల్సి ఉండ డౌట్స్ ఉన్నాయి కానీ సో అందుకు ఆ బ బుక్కు తీసుకుందామని వచ్చిన
ఆ బుక్ ఎందుకు ప్రాజెక్ట్ కోసమా ఏమన్నా
హా అవునవును
ఆ బాగుంది లైబ్రరీ చాలా నిశ్శబ్దంగా ఉంది కదా అసలు ఎంత సైలెంట్ గా పీస్ఫుల్ గా ఇళ్ల ఉంటుందో ఆ మనకి ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చదువుకొని డిస్టర్బెన్స్ గా ఉంటే లైబ్రరీలోకి వెళ్ళి చదువుకోవచ్చు బాగా ఉ
లైబ్రరీలో ఉన్నంత పీస్ఫుల్నెస్ ఇంకెక్కడా బయట దొరకాలి
అవును నిజమే అదైతే నువ్వు ఊయనివంట ఉంటావు డైలీ ఎక్జామ్స్ ఉన్నప్పుడు
ఎగ్జామ్స్ ఉన్నప్పుడు అక
ఎన్ని గంటలు చదువుతారు
టూ అవర్స్ అట్లా చదువుతాం
అంతేనా అ నేను కూడా ఇక్కడికి ఎక్కువగా రావాలి అనుకుంటున్నా ఆ అంటే లైబ్రరీకి బాగా చదువుకొని ఫుల్లా ఉంటుంది కదా ఎ ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు
అవునవును
చదువుకునేది బాగా ఎక్కుతుంది మాయాకి
హూ బాగా కాన్ కాన్సంట్రేషన్ బాగుంటది
అవును ఇక్కడా అది కాక మన కాలేజ్ లొ స్టాఫ్ కూడా బాగా హెల్ప్ చేస్తారు. హెల్ప్ఫుల్ గా ఉంటారు ఏం అడిగినా హెల్ప్ చేస్తారు. స్టడీస్ పరంగ కానీ బాగా.
ఏ బుక్ కావాల్సిన చూపిస్తారు.
ఉ అవును అది కాక లైబ్రరీలో ఏ బుక్. కావాలన్నా కూడా దొరుకుతాయి.
ఆ.
మళ్ళీ అది కాక డిపార్ట్మెంట్ వైజ్. బాగా అరేంజ్ చేసి ఉంటారు ఒక లైన్ లో ఈ డిపార్ట్మెంట్ ఇంకో లైన్ లో ఆ డిప్. డిపార్ట్మెంట్. అట్లా లైన్ గా ఎంత బాగా అరేంజ్ చేసి ఉంటారో బుక్స్ అన్ని.
స్టోరీ బుక్స్ అన్ని ఒకదగ్గరా. కాంపిటీటివ్ బుక్స్ అన్నీ ఒకదగ్గరా.
అవును ఫోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఒక దగ్గర అలా.
ఆ.
అయితే మన కాలేజ్ లో ఈరోజు ఉంది కదా శర్వానంద్ వస్తున్నారు కదా మన కాలేజ్ లోకి.
అవునవును. శర్వానంద్ వస్తున్నారు ఏంది వాళ్ళు వస్తారు హాయ్. ఆయిలు. వాళ్ళు చెప్తారు వెళ్ళిపోతారు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటారేమో అంతే.
అవును అదిక ఫిఫ్టీన్ మనిట్స్ కూడా ఉండారు అసలు స్టేజ్ పైన.
హుమ్ ఆ
మనం మనం అంత డబ్బులు కట్టి ఊరికే వేస్ట్.
మనం ఎంత టీమ్తో ఉంటామో ఎక్సైటెడ్ గా.
ఆ అదే గద. నిన్న ఏమో రాకాసి. రాకాసి టీం వాళ్లు వచ్చారు నీ హారిక డి డి. గెటప్ శీను వాళ్ళందరూ వచ్చారు కదా. కానీ మేము ఫొటోస్ లో కాని బిజీగా అయిపోయామా. ఇంకోసెప్. స్టేజ్ దగ్గరికి రాలేదు నిన్న అట్లా మిస్ అయ్యా వాళ్ళని చూడలే నేను.
అయ్యో. లాస్ట్ లో నేను కూడా లాస్ట్ లో చూసిన వాళ్ళని. బయట ఉంటినా సో లాస్టులో చూసిన.
హుమ్.
హీరోయినయితే పాపమే ఆ. హీరోయిన్ అయితే పాపం ప్రాంక్ చేస్తున్నారు అట్లే. ఆమెకి ఆ ప్రాంక్. చేస్తారు అవును. ఆ హీరోయిన్ కి ఏమి తెలీదు బ ఇక్కడ అంటే ఈ సరౌండింగ్స్. గురించి ఉండేది లేనట్. అట్టుగా చెప్పినారు.
ఆ పాపం మళ్ళీ డైరెక్టర్. నిహారిక కూడా వస్తుంది కదా.
హమ.
డైరెక్టర్ ని హారిక డైరెక్టర్ కాదు ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్ ఆ. ఇంకా ఈ రోజు ఏ సింగర్స్ వస్తారో. ఆ అదే కదా ఎంతబాగ నేను రీల్స్లోచూసానా ఈ రోజు ఎవరో చెప్పారంట ఆమెకి మర్మతులు మర్మత్తులు ఎక్కువైపోయినారు అనేసి చెప్తుంటే ఇంగ నిహారిక చదువుకోండి ఫస్ట్ అంట
మ్.
ఏమని
ఆమె దేవి ఎవరో రెడీ చేసిండేది. ఇట్లానిప్ ఆ చిన్నప్పట్వి ఏయద్ధండి. వాళ్ళ కాళ్ళు ముక్కచ్చండి
మ్. ఇంకా మీరు ఫొటోస్ దిగారా
దిగాను. తక్కువే ఈరోజు ఈవినింగ్ తీసుకోవాల.
కూడా అంతే అండి.
మ్.
ఇంకేంటి విశేషాలు
చెప్పాల మీరే.
ఈ రోజు వేస్తాను గా ఆ ఏం చేయల. ఊరికే తిన్నాము. ఇప్పుడే కాలేజ్ నుంచోచ్చి. యాకే ఓకే. అట్లా గాలికి బయటికొచ్చా
ఉమ్ చాలా వేడిగా ఉంది.
పాపం ఈ రోజు చష్మాబు అంత ఎండలో ఎంత బాగా చేశారని వాళ్ళు
ఉమ్.
వాళ్ళకి ఎండ తగుల్తానే ఉంది. అని అన్నారంట బాగ
అవును. చాలా ఎండ ఉంది.
ఆ ఆ
ఫెస్ట్ అయిపోయాక ఏంటి ప్లానింగ్స్
అంటే ఫెస్ట్ అయిపోయినాక మళ్ళీ త్రీ డేస్ హాలిడేస్ హాలిడేస్సోస్తాయా శ్రీరామనవమి ఉంది. శ్రీరామనవమి ఎప్పుడో ఎగ్ కరెక్ట్ గా తెలుసా మీకు
రేపే రేపే.
అవునా అయితే రేపు గుడికేళ్ళాలి. చూడాలి.
మ్.
మీరు ఏం ప్లాన్ చేశారు.
ఏం లేదండి.
ఆ
ఏవన్నా వర్క్స్ ఉంటే చేసుకోవడం. మ్.
అంతే లేండి. రికార్డ్స్ అవి ఆబ్జెర్వేషను. చాల రోజులైంది అయితే బుక్కులు పట్టి ఎందుకంటే అట్లే వన్ వీక్ ఇంటి దగ్గ్ ఇంటి దగ్గరుండేసి వచ్చామా ఇంకా ఇంటికెళ్తే ఒక్క బుక్ కూడా పొట్టం ఎల్లం ఒక్క ఇవు కూడా తీసుకోపోను నేన అయితే ఇంటికి వెళ్తే
అంతేలేండి ఇంటికి పోయినప్పుడు ఇంటి దగ్గర ఎంజాయ్ చేయాలి ఇక్కడంతర అస్తనే ఉంటాము
ఆ మళ్ళీ ఇంటి నుంచి వచ్చినాక కాలేజ్ ఫెస్ట్ అట్లా అయిపోతుంది ఇంకా అ టూ త్రీ వస్ అట్లా అయిపోతుంది ఇ
ఆ అవును అవును
మళ్ళీ ఇంకా మిడ్డు అవన్నీ వస్తాయి అసలు ల్యాబ్స్ అబ్జర్వేషన్స్ ఎక్స్పెరిమెంట్స్ అవేం కంప్లీట్ చేయాల ఇంకా
ఉ--హు
సరే ఒకటే మాకైయితే
ఎందుకు ఎందుకు
అంతే చాలా చాలా నేర్స్కి అసిట్ అయినా మేము
ఆ
తక్ తక్కువ ఎక్స్పరిమెంట్ చేసాము ఇంకా ఇంకా మిడ్ కూడా వ మిడ్డు తర్వాత ఇంకా ఇంటర్నల్స్ పెడతారు ల్యాబ్స్ కి
ఆ
ఎట్లా చేస్తామో ఏమో చూడల్లా
ఉహ్
ఉహు
ఇంకేంటండి ఆ బాగున్నానండి
యూ కన్ స
ఏంటండీ సాంగ్స్ పాడుతున్నారా
ఆ ఆ ఏం లేదు అట ఫ్రెండ్ పడతంది అండి సరే అండి ఉ బాయ్
నై